హలో మేడం చెప్పండి మేడం
హలో
ఆ మేడం చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఇళ్లే మే ఖాళీగానే ఉన్నాఅండి ఇప్పుడు సాయంత్రం వంటక వంటకం ఉంటుంది కదా అండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి ఫాస్టింగ్ ఉన్నా కదండి ఫాస్టింగ్ ఫాస్టింగ్లో నా తినడానికి వంట ప్రిపేర్ చేస్తున్నా
అవునా అండి మరి ఈ రోజు స్పెషల్ ఏంటని ప్రిపరేషనా ప్రిఫరేష ఫస్ట్ ఏం చేస్తున్నా
మిర్చీలు మిర్చీలు చేసినా అండి
అంటే మీకు వంటకాలు మంచిగా వస్తారు వస్తది అన్నట్టు
ఉంటాయండి మీరుకు మీరేం చేసిండ్రు అండి ఈరోజు స్పెషల్ ఏంటిది మరి వంట
మాదే ఇప్పుడు వరక అయితే ఏం స్టార్ట్ కాలే అండ్ గోబీ పాపిడి చేస్తా అనుకుంటా అండి
అవునా మంచిగుంటాయా టేస్ట్లో గోబీపకోడి
అవునండి
దానికి టొమాటో కెట్చుప్ వేసుకొని తినాలి ఉమ్ టొమాటో కెట్చప్ వేసుకని తింటే ఇంకా సూపర్ ఉంటాది టేస్ట్ హమ్
అవునా ట్రై చేస్తాంని మరి ఓన్లీ మిర్చి బజ్జీస్ ఏనా ఇంకా స్వీట్స్ ఏమైనా చేసారాండి మీవు
జేసిన్ల రంజాన్ షాపింగ్ చేసింలా
లేదండి ఇంకా మేము చేయలేదండి ఇంక స్టార్ట్ కాలే
ఎందుకు ద ఇంకా నేను కూడా చేయలేదండి ఇంకా కానీ ఇంకా పది రోజులే ఉన్నాయి కదా తీసుకుంటే అయిపోతుండే కద
చండి ఇప్పుడు వద్దాం ఒక టూ త్రీ డేస్ పిల్లల హెల్త్ కండిషన్ మంచిగాలేదు వాతావరణం మంచి
అవునా ఏమైందండి ఈ అవును
అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాం అంతే చెప్పండి మీ అవునండి రెండు మూడు రోజులలాచ్చ వుంటానండి
హమ్ హమ్ ఏద ఈరోజు నేను కూడా అదే ఆలోచిస్తున్నా రెండు మూడు రోజుల్లో వెళ్దాం అనుకుంటున్నా మాయనేకి టైమ్ దరు లేదండి మా ఆయనాకి టైం దొర్ కొత్తలేదు తీసుకెళ్ళండి అంటే ఇగ ఆయన వచ్చే వరకు నైట్ అయితే తాంది ఇగా ఆయన ఏమన్నా ఇగ ఒక రెండు మూడు రోజులల దీ వెళ్దామని చెప్పిండు ఇగ
అవునా మరి మరి టెన్ డేస్ ఉంది చాలా రోజులు కూడా లేదు మరి ఇట్ల మరి మళ్ళా రష్ బాగుంటది
లేదు పిల్లల అద అతే రెడి మేడ్ తే మా నాది ఒక డ్రెస్ ఓ సారి యో తీసుకు కుంటాంతే
అవునా అండి
మీరు ఏం తీసుకుంటారండి డ్రెస్సా సాడియా
ఆ షాప్ కు వెేళ షాప్ కు వెేలి త శారీ నచ్చస్తే శారీ డ్రెస్ అయితే డ్రస్ నచ్చింది తీసుకు
ఇప్పుడు అయితే డ్రెస్ ఆహ్ డ్రెస్ దే ఎక్కువ నడుస్తుందట.
అవును అవి వర్క్ లో కూడా మంచిగా ఉంది. ఫోన్ లో వస్తుందండి డిజైన్స్. చాలా బాగున్నాయి.
అవును. డ్రెస్సెస్ మంచిగా ఉన్నాయట డ్రెస్సెస్. ఆహ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఆయిషా కలెక్షన్లో సప్నాలో మంచిగా ఉన్నాయట.
అంటే మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారండి.
ఆహ్ నేను మా ఈ రెండు షాపులలా తీసుకుంటాను నా కోసం పిల్లలకైతే సప్నా కిషోర్.
ఆహ్ ఓకే అంటే ఇది సప్నా షాపింగ్ మాల్ ఎక్కడ ఉందండి. ఏ ఊర్లో ఉందండి.
మా ఊర్లోనే ఉన్నదండి కాగజ్ నగర్లో.
అవునా అండి ఫేమస్ సండే అది.
అది బాగా ఫేమసే అందులో ఏమంటే బాగా ఏమంటే హై క్వాలిటీ బట్టలు ఉంటాయి. అక్కడ మంచిగా ఉంటాయి అండి అవును ఉమ్ ఆహ్ ఇంకా చెప్పండి మీరు ఈ రోజు ఏంటిది. స్పెషల్
ఈ రోజు స్పెషల్ అంటే దాయి కడి చేస్తా అనుకుంటానండి పెరుగు మరేస్తా.
ఉహూ అన్నంతో మంచుగుంటాదండి అది. అది
ఆహ్ పెరుగు మారేస్తే మంచిగానే ఉంటుంది దానికి వంకాయ ఉంది కర్రీ. వంకాయ కర్రీకి మంచిగా ఉంటది కదా.
హలో వినబడుతుందా అండి మీకు.
ఆహ్ వినబడుతుంది చెప్పండి ఏమన్నారు మీరు.
అంటే పెరుగు అన్నంతో మంచిగుంటదా అంటున్నా.
ఆహ్ మేము మర్రేస్త పెరుగుని మర్రేసిన తర్వాత చేస్తా కదా అండి మంచిగానే ఉంటది.
మంచిగానే ఉంటదా అదే పెరుగులో ఏమంటే పకోడీలు వేస్ కొని తింటారు కదా అదైతే తెలుసు. నాకు డైని ప్
ఆహ్ పెరుగును మర్రేసుడు. అదాయి కోడి అంటారు గానీ పేరుగుని మంచిగా. నూనె యేసి మిరపకాయలేసి ఉల్లిగడ్డలు యేసి కొత్తిమీర యేసి మర్ర వేస్తే చ చాలా మంచిగ ఉంటది.
అవునా అండి.
ట్రై చెయండి మీరింట్లో ఒకసారి. ఉండది మన క కరమే ఉంటుది మనం ఇరపకాయలు ఎన్ని వేసుకుంటే ఆ కరం
మ్ మ్ ఇగా ఈ పం ఈ ఫాస్టింగ్ లో నడు అస్సలేవనండి మీ ఫాస్టింగ్ ఇక ఉండలేరు ఇక పిల్లల హెల్త్ మంచిగా లేదని మ్ హు
అ ఒక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూ చేస్తా అండి
ఇంకా ఎన్ని రోజు
రేపు కాకపోతే ఎల్లు నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా
ఒక పది రోజులే ఉన్నాయి ఇక చూస్తూ చూస్తూ పది రోజులు కూడా కలిసిపోతాయి
పళ అజు కాడ ఆవును ఈజీలాగా గడ్స్క్ పోతయి ఇట్ల అంటే ఇట్ల
ఈ నెల అయితే ఎట్లా గడిచిందో అనేది తెలుస్తేనే లేదు
అవునండి ఇంకా మంచిది ఉ ఎంక అవును వాద వాదవ్య ఇదేంటి
ఆ ఎండ అనేది లేదు ఆ ఫాస్టింగ్ ఉన్నట్ వాళ్ళకయితే మంచి గున్నది వెదర్
అవునండి
ఉ వెదర్లు ఇంకా ఎండ అనేది స్టాల్ గాలే ఎంటితండి హలో వాయిస్ వస్తుందా హలో
చంటారు
హలో హలో హలో నా వాయిస్ వస్తుందా అండి మీకు
హలో
అస్తుందా వయిసు
ఆ వాయిస్ మీది కొంచెం తక్కు అవుతుంది
అవును మధ్య మధ్యలో స్ట్రక్ అయితుంది ఆ అందరు తీసుకుంటారండి బట్టలు
అవునా
ఆ మా ఫ్యామిలీలు అందరు బట్టలు తీసుకుంటారు అందరు కొత్త బట్టలు వేసుకుంటారు అందరూ ఆ జెంట్స్ ఏమో ఇద్గాకెళ్తారు నమాజ చదువుతరక్ అక్కడ మళ్ళా ఆడవాళ్ళేమో ఇంట్లో అందరం కలిసి నమాజ్ చదువుతాం కొత్త బట్టలు వసుకొని ఇంకా చెప్పండి
ఆ మ మీరు స్వెష ఏ మండుతారు ఇట్లా మా ఊర్ళ కూడా సేమ్ అట్లనే చేస్తారు అందరు ఒ చిన్న పిల్లలందరుూ కలవడానికి వస్తారు పెద్దోళ్ళు ఇంటికి చెప్పు చిన్న వర కావడానికి పోతారు మంచి కూడా ఏమైనా
ఆ ఒక్క రోజు మంచి ఆ శిర్ కుర్మా చేసుకుంటామండి చిరుకునుమ చేసుకుంటాం ఇంకా బిర్యానీ వండుకుంటాం
మచ్చుకుంటుంది కదా బిర్ బిర్యానీ మనం ధర కాబట్టి మంచి వినిపిస్తుంది
అవునండి బిర్యానీ ఆ రోజు చే అందరు వస్తారు మా ఇంటికి కూడా బిర్యానీ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి మాకు ఇష్టం చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే నాన్ వెజ్ వండుకోవచ్చు కూడా ఇది సిరుకుర్మ అనేదిగాది పద్ద పద్దతి అన్నట్టు అది సాంప్రదాయం అన్నట్టు అది ఖచ్చ
అది స్పెషల్ అదే కదా పండుగ అన్నప్పుడు అదే కదా స్పెషల్
అది వండుకొని తినాలి అన్నట్టు అందరికి ఇంటికి కలవడాన్ని ఆ ఇంటికి కలవడానికి వచ్చిన వాళ్ళని అందరినీ ఇయ్యాలని నటుషిర్ కుర్మా మనం
అదే అదే అదే మంచిగా ఉంటది తీయ్య అంటే వచ్చినోళ్ళకి నువ్వు తీయేయ మీరు ఇప్పుడ ఏమైనా వర్క్ చేస్తారా అండి
పాలి వాళ్ళకు నేనా ఏం వర్క్ చేయనండి హౌస్ వైఫే
హౌస్ వైఫ్ ఎ నర్నాడిీస్ ఓకే నేను ఇంకా హౌస్ వైఫేనాండి ఫ్రీగానే ఉంటా ఖాళీ టైమ్ లో కూడా ఏం జ అట్కగానే ఉంటా పిల్లని చూస్త చూసుకుంటా
అవునండి పెళ్ళి అయిందంటే ఇక చాలు ఆ ముగ్గురండి నాకు పిల్లలు పెళ్లిి అయిన్ని పిల్లలు అన్నాక ఇక వర్క్ లేదు ఏం లేదు ఇగా ఇది విల్
అవును ఇక వాళ్ళతో అదే వర్క్ అయితది వాళ్ళతోనే టైం వెళ్ళిపోతుంది గా అండి అవునండి ఇంకా వాళ్ళ తోనే పొద్దు ఎట్లా గడిసిపోతది తెలవనే తెలివది
తెల్వానే తెల్వదు అవునండి అదైతే ఖచ్చితంగా
అవునండి మీరు ఏమైనా స్టడీస్ వగేర చేసారా అండి
స్టడీ చేశానండి బి ఫార్మసీ చదివినండి నేను ఉహ్ కూరగాయలో మీకు ఏం ఇష్టం అండి
కూరగాయలు అంటే ఆల్మోస్ట్ అన్ని ఇష్టమే ఇంకా మా ఊ మా ఇంటికాడ అయితే చిక్కుడుకాయ చెట్లు పెట్టుకుంటామండి
ఓ మంచిగా మంచిగుంటయి అవ్వి
అవును మంచిగా ఉంటది మరి మీరు ఏ ఫ్లవర్స్ గాని ఏమైనా
లేదు లేదండి మా ఊర్లో ఏమం అంటే మేము ఉండడమే ఇల్లు కట్టుకోవడమే పెద్దఅది
ఆహా అవునా మాకు ప్లేసు ఉందండీ ఓకే మ్యామ్ హలో ఓకే మేడం థ్యాంక్ సో మచ్ మేడం మీ వి హలో
ఆ చెప్పండి
ఓకే మ్యాడమ్ థ్యాంక్యూ మ్యాడమ్
సరేనండి ఉంటున్నా అండి
ఓకే ఆ ఓకేనండి